హలో ఏం చేస్తున్నారు
బావున్నార
ఆ బావున్నారు మీరు బాన్నారా తిన్నారా
ఆ తిన్నాను మీరు
ఆ తిన్నాము కాలేజ్ కెళ్ళారా ఈ రోజు
వెళ్ళాలి
హ్మ్ ఎగ్జామ్స్ జరగట్లేదా మీకి
ఆ జరుగుతున్నాయి
ఆ ఏంటో మాకు నిద్ర లేదు తిండి లేదు సరిగ్గా ఎగ్జామ్స్ ఉన్నాయి కొంచం కూడా గ్యాప్ లేదు అసలు మ్ దేవై ముందయినా మాకి కనీసం ఆఫ్టర్నూన్ ఉంటారండి ఈసారి మార్నింగే పెట్టేసారా అది కూడా ప్రిపరేషన్ హాలిడే ఒక్క రోజు కూడా లేదు
మాకైతే మాకైతే గ్యాప్ ప
ఆ
నాది
మధ్యాహ్నం అంటే ఇక ఎగ్జామ్ అయిపోయాక వస్తాన్నాము అట్టే బయట తెచ్చుకున్నాము పీజీలో ఫుడ్ బాగుండదనేసి మీరేం తిన్నారు
పెరుగు అన్నం తిన్నాము
మ్ ఆ అయిపోయినాయి ఇంకా జరుగుతన్నాయ ఎగ్జామ్స్
జరుగుతున్నాయి
మ్
అంత త్వరగా అయిపోవు కదా
ఆ అవును
దర్టి ఇంకా ఈ సెమ్ అంతా కొంచెం రాడ్ సబ్జెక్ట్స్ లాగా ఉన్నాయన్నమాట ముందులాగ కాకుండ
మాకు ఫస్ట్ క్వశ్చన్ పేపరే అసలు ఎంత రాడ్గా వచ్చిందంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసినా వాల్లని అందరూ తిట్టుకున్నారు బాగా ఎంత కష్టపడి డి ఎస్ పి అని ది డిజిటల్ సిగ్నల్ ప్రాసెస్ ఎంత కష్టపడి చాలా మంది అన్ని అంటే క్వశ్చన్ బ్యాంక్ లో ఉండేవి ఇస్తారు అనేసి అన్ని అవే చదువుకొని పోయినారు చాలా మంది ఆ కానీ మార్చి మార్చి ఇచ్చినారు క్వశ్చన్ బ్యాంక్ లోవి చాలా తక్కువ ఉండేవి అసలు దాంతో మ్
మరి ఇట్ల బాగా రాసు చదువుతున్నారా
ఆ అది పర్లేదులే పాస్ అయితే చాలు ఫస్ట్ ఎగ్జామ్ ఇంకా ఈరోజు ఒకటైంది
బారసావ ఈ రోజు బాగా రాసారా
ఆ పర్లేదు మీరు అవునా ఎనైపునాయ్ ఎగ్జామ్సు
మాది ఒకటైప్ మ్ అంతే ఎగ్జామ్స్ అయిపోతే ఇంటికే ఇంకా
ఆ అంతే ఇంకా ఇంటికెళ్ళి ఇం కొద్ది కొన్ని రోజులు కొన్ని రోజులు అంటే వన్ వీక్ కంటే తక్కువేలే బాగా తినేసి రావాలా
సమ్మర్ వెకేషన్ అలా ఏం లేదా
ప్లాన్ ఎయ్యాల ఎక్కడికన్నా ట్రిప్ ఇంకా ఎగ్జామ్స్ అన్ని అయిపోయాక
ఫ్యామిలీ తోనా ఫ్రెండ్స్ తోనా
ఫ్రెండ్స్ తోనే
ఫ్రెడ్స్ తోనే బాగా ఎంజాయ్ చేయచ్చు ఇ
ఇంకా ఎగ్జామ్ స్ట్రెస్ అవివి ఉంటాయి అయిపోతానే కొద్ది ఒక టూ త్రీ డేస్ అట్లా ఆ అట్లా పోవాలి ఎక్కడికియినా ఇంకేదిమ్మయి విశేషాలు
అద మేము ఇక్కడ వెళ్దాం అనుకుంటున్నాం హైదరాబాద్ అట్లా కొంచెం చుప్పర్లా తిరిగిేస్తాం
ట్రెైనింగ్ కా
దేవ్ ట్రైనింగ్ బెంగళూరు అనుకున్నాం జస్ట్ పరత్ ట్రిప్ కోసం అట్లా ఫ్రెండ్స్తో హైదరాబాద్ తిరుగుదాం అనుకున్నాను
హై హైదరాబాద్ బానే ఉంటుంది అక్కడ ట్రైనింగ్ చేయనికి తయడానికి అయితే బెంగళూరు లో బాగుంటుంది కానీ అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటాయి కదా కొంచెం దూరంలో ఉన్నా కూడా డే అంతా పడుతుది పోయరానికి
ఇంకా అక్కడ పోర్టు అన్నీ ఉన్నాయి కదా.
ఔను
ఫ్రెన్సు ప్లాన్ జేస్తున్నారు అంటే ఊటికి పోదామ అంటే అది వింటార్. లో బాఉంటది అన్పిస్ సమ్మర్ లో ఏది బావుంటుంది అని
ఇంట్లోనే
మేమిట్లా అంటే టెంపుల్సూ కవర్ అవ్వాలా బీకేసాట్లేవైనా అచ్చ రికవర్ అవ్వాలీ అని చూస్తాదే
హుమ్
మీరు చూసారా హైద్రాబాదు
హైదరాబాద్ కి ఒక్కసారి కూడా పోలే ఎంతవరకు నేను బెంగళూర్ పోయినా బంగళూరు లో ఇంటర్న్షిప్ చేసినా ఊమ్
ఇప్పుడ్ మీరే తెచ్చుంటుంది కదా అహా లేదు లేదు బ్యాంగ్లూర్ లో కొన్ని ఏరియాస్ తెలిసే ఉంటాది.
ఆ బాగుంటాయి చిక్కు చిక్ పెట్టు షాపింగ్ కి బాగుంటాయి నేను చాలా షాపింగ్ ఏరియాస్. ఉంటాయ్ అక్కడా మల్లీ లాల్బాగ్ పాక్స్ పార్క్
కాని కానీ అప్పు పోయ్
మళ్ళీ వచ్చేసి అక్కడ ఏదో ప్లేస్ ఉందబ్బా అక్కడ పొద్దునే పోతే సూర్యుడు వచ్చేది చూస్తాము ఇంకేమనా గుర్ తుందా ఆ నంది హిల్సు అదీ ఇప్పుడే బావుంటదీ ఇంకా పోలేమేం అప్పుడ్ నందీ హిల్స్ కీ చాలా మంది మా ఫ్రెండ్స్ అందరు పోయి ఎక్కడ
మెసీ సమ్బర్ లో పోన్లే
బావుంటది ఈ జంజనియం ఏం చేస్తున్నారు ఊ హ్ ఏం చేస్తున్నారూ ఆ ఆ
బ్యాంకి చదవాలి
ఊఁ మేం కూడా అంతే కొద్సేపే అసలు పడుకున్నట్టే ఉండదు మనశాన్తిగా
ఎక్సామ్స్ వస్తయ్ అక్కా టెన్షను అంతా
పోదామన్న నిద్రేరదు
మరీ ఇంకొచ్చం చదువుకునేటప్పుడైతే వస్తుంది నిద్ర
అవును.
ఇంకేంటండీ
మీర్ చదివేటప్పుడూ సదువుతానే ఉంటార ఎట్లా మ్యానేజ్ చేస్తారు అంటే కొద్దిగన్నా గ్యాప్ ఇయ్యాల కదా అట్లా ఎట్లా సదువుతార్ మీరూ
కలివేటప్పుడు మ్యాక్స్ ఉండరా ముందరా మేమైతే డోన్ దిగ వచ్చ జర పుస్త పెడతాను. దోన్ మీద కూచ్ సరే సరడానికి ఇష్టపడతారు.
ఊ ఎవరైనా అంతే
ప్రశాంతంగా
అవును
పని కావచ్చు దివాంటిస్తూ ఇంగ అందరూ ఉంటే ఏదో ఒకటి గుర్తొస్తయ్ బడిజట్లాకాయ
ఆ అవి కూడా నిజమే. ఈరోజ్ క్లయ్మేట్ ఎంత బాగుందంటే ఎంత చల్లగా గాలోస్తాందీ ఈ సమ్మర్ కీ ఈ టైం లో హాస్లు హిల్స్ కి పోవాలి సూపర్ ఉంటుంది
దగ్గరేనా వదిలేసి రండి మరీ
హాస్ హిల్స్ చాలా బాగుంటుంది ఒక్కసారి మేము కూడా పోయింది దగ్గలో పెట్టుకొని ఇంకా కొన్ని రోజులు అయితే మాది సదివే కూడా అయిపోతది ఈడ మళ్ళీ చాలా మిస్ అవ్తాం ఇప్పుడు మా సీనియర్స్ యెళ్ళిపోతున్నారా వాళ్ళు ఊఁ వాళ్ళు పెట్టే స్టోరీలు అవన్నీ చూస్తే మళ్ళీ నాకి మనం కూడా అప్పుడొస్తాం కదా అప్పుడు మన సిచ్యువేషన్ ఏం ఉంటుందో వాళ్ళు చాలా మిస్ అయ్ తన్నారు వాళ్ళు
ఉన్నని ఉన్నని రోజులు ఆళ్ల వాల్యూ తేలదు ఎం తీరా ఇంకా
ఆ ఊ ఔను
ఎపోతు నాఫప్పు ఒకక్కరు వెళ తెలుస్తా వస్తుంది
అయినా వాళ్ళతో ఉన్ని కొన్ని కొన్ని కొన్ని గంటనే అయినా చాలా మెమరీస్ బాగు గుర్తుకుంటాయి మంచిగా వాళ్ళ వాళ్ళతో టైం స్పెండ్ చేసింది బాగా అనిపిస్తాది అట్లే. అ బావుంది అంతే మాదీ అయిపోతాదేం ఎట్ల అయిపోతదో అయిపోతాది వన్ ఇయర్ కళ్లు మూసి తెరిసే లోపు
ఇ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కో జాబ్స్ అలా
ఆ ఊ ఎవరి లైఫ్ లో వాల్లూ బిజీగా ఉంటరప్పుడూ
ఒక ఒకరికొ ఒకరు కాంటాట్లు ఉండడమే తక్కువ అయిపోతుద్ది
అవును చదువుకోవడము చదువుకోవాల ఎంజాయ్ చేయడము ఎంజాయ్ చేసుకోవాలా రెండు చేయాల సా రెండు బ్యాలెన్స్ చేసుకోవాలా ఉండేదె కొ కొన్ని రోజులు
అది మీ ఉన్నలో ఒక లఫ అదే
ఆ ఇకంక అడి
బైఠక మల్లేదా
పోలేదు బయటికి ఎగ్జామ్స్ ఉంటే బయటికే వెళ్ళం ఎగ్జామ్ రూమ్ లోనే ఉంటాం
ఈ ఎగ్జామ్స్ ఎవరు పెట్టారో గానీ
ఆ
స్లు అంత టెన్షన్ టెన్షన్ గా ఎప్పుడు గడుస్తారు
ఆవునా అదిక ఇదన్న
ఆ టెన్షన్ భయంంతోనే దేను కొనవన్ని వస్తాయి
ఉవు
ఇంకా మాకు ఎట్లా అంటే ముందంతా పీడిఎఫ్ ఏం పెట్టారుర ఎగజామ్ అప్పుడు పీడిఎఫ పెట్టారు
ఊమ్
పాతనం ఉంది అన్న పెడితే కొంచెం చదవచ్చు
ఇంట్లో అందరు బాగున్నారా
నందు బోని
హ
కశ మీీరి ఇంట్లో
ఆ అందరు బానే ఉన్నారు హమ్
మరిడు చరే బై